అచ్చిండు దొంగోడు తండులా
ఏం చేస్తున్నావ్
తాగిన
తాగినావా
ఎస్
నైను
కుర్తి
చీ ఇప్పుడు ఇదైనామాని
ఎస్ లేదులే రోజు పాలు తాగుతున్నా టీ తాగుతలే
ఎందుకు
ఊరు ఎట్లనే ఉదయం సాయంత్రం రెండు పూటలు టీయే లో మళ్ళీ అది గింతంత కాదు లోటెడ్ లోటెడ్ తాగితే ఇక చచ్చిపోతా నేను పైకి పోతా
ఆది
పైగేయి
ఫీవర్ వచ్చిన కాంచి టీ తాగిన ఇంటి దగ్గర అయితే చిన్న కప్పే తాగినలే గాని ఇడ తాగబుద్దు అవుతలే ఎందుకులే ఊరికే అంతంత తాగడం అని నేను పాలు తాగుతున్నా ఉదయం సాయంత్రం వాళ్ళకి టీ అయితది నా పాలు
ఏర్ మంచిగా అయితుద మీ
ఊ
ఓయ్
పాలోజినా
ఏయ్ ఆ
ఊహూ
ఆ సరే అవును హెరో ఇట్లా బలంగా ఐతది హూ
కాఫీ కాఫీ సో కాఫీ దాగినా
ఊ
పైగా నే ఇంతవొరకు టీ పౌడర్ నేనే తెచ్చిన్నే
ఊ అ
వా
స్తున్నా
టీ పౌడర్ నేన్ నేనే తెచ్చిన కాని మొన్న నేను తేలే
ఆ
అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. ఆ పిల్ల వాళ్ళ ఇంటికాడ్నుంచి తెచ్చింది. ఎట్లుందంటె అది అమ్మో నాకు తాగబుద్ది అయితల్లేదు అది.
నువ్వు అందుకనే టీ తాగుతా లేవు నాకు అర్థమైంది.
ఆహ్ అది ఒకవేళ టీ టేస్ట్ బాగున్నట్టుకుంటే మా ఒక పూట పాలు ఒక పూట టీ తాగేదాన్ని కాని టేస్ట్ బాలేగా. సో అట్ల ఆ ఆ పిల్లది ఏంటంటే టీ పౌడర్ తో పాటు దాంట్లోనే రెడ్ కలర్ వేవో ఊ ఎట్లంటే టీ పౌడర్ లో ఇటుక పొడేస్తే కనిపిస్తది గా అలా ఏర్పడినట్టు కనిపిస్తాది గదనే ఎర్రగా ఎర్రగా కనిపిస్తది అట్లా ఆ చిన్న చిన్నగా ఎర్ర కలర్ లడ్డూలు లాగున్నాయి అవి చిన్న చిన్నవి అది ఆహా ఏమోలే ఏదో గాని అల్ల టీ పౌడరు పాలళ్ళ వెయ్యంగనే ఆ టీ పౌడర్ గింజలతో పాటు ఈ ఎర్రగా ఉ న్న ఇటుక పొడి లాంటివి ఏమైతున్నాయి వెంటనే ఆరెంజ్ కలర్ లోకి చేంజ్ అయితుంది టీ అదేదో కెమికల్ లాగా ఉంది ఏ ఏమిరా ఇట్లా కలర్ చేంజ్ అయితుంది ఇది అంటే అది చాక్లెట్ ఫ్లేవర్ రా అట్లే ఉంటదిరా అనింది ఆ పిల్లగాని నాకు టేస్ట్ అనిపిత్తలే అసలు తి పాలయితే టీ బంద్ చేద్దామని అనుకున్నా పైగా వదిన కూడా. నిన్నే రిషి నువ్వు రెండు పూటలు తాగకు. టీ అంత మంచిది కాదు నువ్వు. బాగా తాగ్. తాగుతున్నావ్ రూమ్ లో హలో
హలో
వినిపీయట్లే.
ఆహ్ ఇప్పుడు వినిపించింది మధ్యలో మాట్లాడిందేమి వినిపియ్యలే. ప జతౌ శ్రీగిరి భార్యరా పాలు వదిన అనింది పాలు.
అదే అక్కడే ఆగిపోయింలే గాని వదిననే టీ తాగకు అంత మంచిది కాదు. వద్దు అనింది.
ఉమ్
అందుకే ఇగ బంద్ చేసిన
ోమిమరణం తమ
ఒకవేళ నేను టీ పౌడర్ తెస్తే ఉదయం టీ పాలు సాయంత్రం టీ తాగుతా
అ టీ అడిషన్ మొత్తం తగ్గించుకున్నావ అయితే
తగ్గించుకుంటున్నా ఇంక మొత్తం తగ్గలే అందుకే లైట్ గా హెడ్డేక్ వస్తుంది ఇవ్వాల అసలు వచ్చినా కానుంచీ టీ తాగలే ఎగ్జామ్స్ అయిపోయినాక మే జూన్ లో కలుద్దంలే జూన్ లో నాకుండే ఎగ్జామ్స్ ఒకవేళ ఎగ్జామ్స్ లే అయితే జూన్ లో ఇంటికి వస్త
అవునా. నువ్వు వస్తావు నేను వస్తానా. ఆహ్
నాన్న ఎలాగో రిజల్ట్ వచ్చే వరకు టైం ఉంది కాదా కంప్యూటర్ నేర్చుకుంటాను హైదరాబాద్ కి రా
అవును అదే అనుకుంటున్నా నేను ఎగ్జామ్ అయిపోగానే వద్దాం అనుకుంటున్నా నాకు ఇంట్లో ఉంటే పిచ్చి లేస్తుంది
ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్నావు కదా కొంచెం చేంజ్ లాగా ఉంటది
త్వరగా లేరు పోయినా సరద లేదు నాకు ఫర్టీ డేస్ ఉండొచ్చే తీసుకడితే అవునా ఈ మళ్ళా మ జులై థర్టీ ఇంకో వారం రోజులు అవుతది పెళ్లికి
హు
ముందు రోజు హల్ది తర్వాత రోజు పైడి తర్వాత రోజు పెళ్ళి ఆ తర్వాత పికక్స్ చూస్తున్నావా నేను చెప్పింది వెంటున్నావా
చెప్పు వింటున్నా ఫార్టీ డేస్ ఉంటది
తర్వాత రిసెప్షన్ రిసెప్షన్ రిసెప్షన్ ఉంటది ఖచ్చితంగా ఉంటది
మాకు లేదు రిసెప్షన్ అంటే ఇష్టము ఐదుగురా
ఐదుగురు అరిసేలాగా పిల్లవాళ్ళ ఇంటికి ఒకసారి పి పెళ్ళ పిల్ల కొడుకోడుకు పెళ్లి కొడుకోళ్ళు పోయేస్తారు
అ అది థెలుసు, నిద్ర చేసి రావాలి.
మళ్ళా తర్వాత పిల్లవాళ్ళు వస్ తరు
ఉహు
మళ్ళా మటన్ తినిపోతరు.
హుహు
అట్ల ఉంటది.
అంటే వాళ్ళు మన్, వాళ్ళు మన ఇంట్లో తింట్రు మనం వాళ్ళింట్లో తినాలి అని అంతేలే అద్దే మాకు మొన్న అన్నయ్యకి రిసెప్షన్ బెట్ట్లేదు కాని అబ్ అమ్మాయి తరపొళ్ళు ఆ ఒక ఫిఫ్టీ కె ఎక్కువనే వచ్చుంటారే అది కూడా రిసెప్షన్ అయి అయితే ఫిఫ్టీ కాదు టూ హండ్రెడ్ వచ్చినా బాధ ఏం లేదు కానీ రిసెప్షన్ పెట్టలే కానీ వాళ్లు ఏమన్నారు మీరు రిసెప్షన్ పెట్డి పెట్టకున్న మేమైతే మా మా ఒళ్ళు ఇంత మంది వస్తారు మా కాందాన్ని చుట్టాలు ఆ చుట్టాలకు చుట్టాలు చుట్టాలు అందరు వస్తారు చాలా మంది వస్సరని చెప్పిరు, ఇగ ఎంత మంది వస్రని ఒక యా టన్ ఒష్ణము. పుద్దది యాటన్ కోష్నమ్ మందుస్ పేర్ జేస్నం ఇంగ చిన్నప్ప అది రిసెప్షనన్ పేర్లేగాని అది డెకరేషను అదేం లేదులే గాని
హా
ఇంగ రిసెప్షన్ అన్నట్టే
ఓకే ఓకే
ఉ
ఓయ్ ఓయ్ ఇయ ప్పుని ఓన్లీ అమ్మాయిలే వాడతారా
అంటే నేను విన్న దాని ప్రకారం అమ్మాయిలే వాడతారు, బట్ ఒక అబ్బాయి కూడా వాడుతున్నని విన్నా
నేన్ జేపిచ్చినా మరి మా ఫ్రెండ్ తోటి
సైండ్
ఆ డౌన్లోడ్ ఏపిచ్ న
ఉండాద్ లె
ఆ అంటుండు ఇప్పుడు మరి నా బ్యాంక్ లో మనీ వస్సే ఎట్ల పోతయ్ గదా మీరెదో మీరు ఏదో పెద్ద ప్లాన్ ఏసిర్రు రనుకుంటాంట
ఇంట్లా నెత్తం
ఏ దీని గురించి ఈ ఫోన్ ఈవి ఈ ఫోన్ లోనే, ఈ ఈ కార్లో ఏసి దీని గురించెప్పిన అన్నట్టు ఉ ఆ సరే సరేలే అనుకు తర్వాత అన్నాడు, అది డీకనెక్ట్ అయిపెయింది కట్ట్ అయిపెయింది.
డిస్కనెక్టర్డ్ డి కనక్ట్
బిస్కనెక్
ఇంగ్లీష్ రా ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ టాస్ ఇంగ్లీష్ రాదో
డీ కనెక్ట్ గాదా
కాదు
ఛీ ఎడ్డిదానివేనే అతను కూడా డీ కనెక్ట్ అని బెట్టినా టైపింగ్ మిస్టేక్ అనుకుంటాడు పోరి ఇంకా మరి
రెప్పాలీ
చెప్పాలిరా అక్కెందుకు షాపింగ్ పోయిందా మరి
ఆ పెళ్ళి గదా షాపింగ్గొయింది చీరలు వెట్టినా అసలు రెస్పాండ్ అయితలేవుగ మ బిజీ కె బిజీ గైపెనావ్ గ, వాట్సప్
అయ్యా నేను వాట్సాప్ తెలుసా ఒకటే ఒకటే మెసేజ్ ఇట్ల వచ్చిందన్. కొ అది ఒక గ్రూప్ ఉంటది అన్నట్టు ఆ గ్రూప్ ట్ల నుంచే వచ్చిందనుకుంటా అవన్నీ వార్తలు న్యూస్ లు అవన్నీ వస్తాయి అన్నట్టు అన్లా అన్లా
ఊహూ
ఒక రెండు మెసేజ్లు వచ్చినట్టు అచ్చిందనుకో పైన ఇట్లా స్క్రీన్ పైన అప్పుడు వాట్సాప్ అలకోయ్ ఓళ్ళు పెట్టినా తెలుత్తది అందుకని నేను పోలేను అదే అదే గ్రూప్ ఉంటది ఎట్లాగూ పోయి మళ్ళా ఎందుకు
నేనే అక్క నేను ఆ అను మెసేజ్ చేసినావా ఇక అంటే అప్పుడు మర్చిపోయినళ్లే నువ్వు మెసేజ్ చేసినంక కొద్దిసేపటి తర్వాతకి గుర్తుకొచ్చి అక్కకు మెసేజ్ చేసినా అక్క ఫ్రీ ఉంటే కాల్ చెయ్యి మా ఫ్రెండ్ కని నీ నెంబర్ పెట్టినా మళ్ళీ
ఓ
అయితే అక్క నేను మెసేజ్ పెట్టిన ఒక టూ త్రీ మినిట్స్ కి ఫోన్ చేసింది అయితే నేను టూ త్రీ మినిట్ కాదు టూ మినిట్స్ ఏమో అంతే అయితే నేనేమనుకున్నా ఆ నేను మెసేజ్ చేసినాక అందుకే కాల్ చేసిందేమో అనుకోని ఆన్సర్ చేస్తే అ చెప్ప నేను షాపింగ్లో ఉన్నా నీకు ఏం కావాలి చీర హాఫ్ శారీ అంటే హాఫ్ శారీ అన్నా హాఫ్ శారీలేం ఏం బాగాలేదు ఇడ చీరలే బాగున్నాయి అని కలర్ ఏ కలర్ కావాలని అడిగింది చెప్ నీ ఇష్టం వచ్చింది తీసుకో అంటే ఫొటోస్ పెట్టింది ఒకటి ఆరెంజ్ ఒకటి పింక్ శారీ పట్ పట్టు చీరలు అవి నీకు చూపిస్తే చెప్తావేమో అంటే రెస్పాండ్ అయ్యలే అయితే పెద్దమ్మ ఏమనింది పది చీరలు తీసుకుంటున్నా అళ్లా నీకు నచ్చింది తీసుకో ఫస్ట్ నువ్వు తీసుకున్నాక మిగిలి మిగిలిన వాళ్ళందరికి ఇచ్చేస్తా అని
అమ్మా
అ అప్పుడు
ఈ కాలు అయిపోయినంక ఎప్పుపోయి చూసోచ్చి మళ్ళ మాట్లాడతా
ఇంక అవ్వలేదు పది నుమిష హలో
ఒక
నైన్స్ టూ
ట్వంటి సెకెండ్స్
అ
ఒకసారి కాల్ చేసిన తర్వాత ఇక ఏమైంది మెసేజ్ చేస్తే ఇక యాప్ల నుంచి వెళ్ళిపోయిందట అందుకేనే డిస్కనెక్ట్ అయింది అని తర్వాత అవునవును సరే నేను పన్లో ఉన్న
ఇంక ఎన్ని ఉన్నాయి నీ టాస్క్ లు
నైన్ అయినాయి దీంతోటి టెన్ కావచ్చు
అవునా అక్క క ఎన్ని ఉన్నాయి చెప్తా ఉండు
స్క్రీన్ షాట్ పెట్టిందా
స్క్రీన్ షాటే పెట్టింది టువెల్వ్ అయిపోయినాయి ఎయిట్ ఉన్నాయి
అవునా ఇగో టెన్మినిట్స్ అయిపోయింది గడ్జెస్ అన్నావ్ కదా పొయ్యి చూసెస్ వస్తావు
హ సరే